హలో
హలో
చెప్పండి
ఏం చేస్తున్నారండి
లేదండి ఇప్పుడే చార్మినార్ వెళ్లేసి వచ్చిన మీరేం చేస్తున్నారు
నేనా అండి ఇప్పుడే టీ తాగేసి అలా కూర్చున్నాను
ఉమ్
ఎప్పుడు వెళ్లారండి చార్మినార్ కి
ఆఫ్టర్నూన్ టైమ్ లో వెళ్ళేసి వచ్చామండి చాలా బాగుంటది చార్మినార్
అండి అండి ఇప్పుడు చార్మినార్ అంటే ఈ బ్యాంగిల్స్ గాని
ఆ ఆ షాపింగ్ అవునండి ఆ ఏమంటారు డ్రెస్సెస్ గుడా బాగుంటాయి డ్రెస్సెస్ బ్యాంగిల్స్ చైన్స్ లేడీస్ కి సంబంధించిన ఐ ఐటమ్స్ అన్ని బాగుంటాయి అక్కడ
అవునా ఇంకా అక్కడ మొత్తం డిజైనర్ శారీస్ కానీ డిజైనర్ డ్రెస్ అవన్నీ లేహంగస్ అవ్వనీ మంచి రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయ్
ఆ అవునండి రిజనబుల్ ఉన్నాయా మల్ ఫైల్స్ ఎక్కువ మంచం ఫ్యాషన్ ఇప్పుడు మనకి దొరుకుతాయి మంచిగా దొరుకుతాయి శారీస్ మనకి ఎట్లా కావాలంటే అట్లా దొరుకుతాయి
అవునా అండి మరి చార్మినార్ ఎక్కారా
ఆ ఎక్కినా మండి వ్యూ బా అనిపిస్తది చాలా బాగుంటది పై నుంచి కిందకి చూస్తే
అవునా ఇంగ్ ఇంగ్ ఇంకా అక్కడ ఏదో ఏమన్నా బిర్యానీ పాయింట్ ఏదో ఫేమస్ అంటా కదా చార్మినార్ దగ్గర
ఆ
అంటే అది ఏమన్నా ట్రై చేశారా మీరు
లేదండి అక్కడ ఎళ్ళలేదు ఇంకా షాపింగ్ చేసుకొని వ చే వాళ్ళమింగా
అవునా అంటే ఇన్ ఇంకేమున్నాయండి హైదరాబాద్ లో చూడాల్సిన ప్లేసెస్
టెంపుల్స్ ఉంటాయండి ఇక్కడ నెహ్రూ జువాలజికల్ పార్క్ ఉంటది
అవునా అంటే ఆ హుమ్ చెప్పండి
ఆ ఇక్కడ పార్క్ దగ్గర బి యానిమల్స్ చాలా ఉంటాయి ఆ ఇక్కడ సంగీ టెం బిర్లా టెంపుల్ బిర్లా మందిర్
ఊహూ నే హ బాలా టెంపుల్ అవన్నీ అక్కడే కదా ఉన్నాయి అంటే ఒకసారి మేము లాస్ట్ టైమ్ ఈ నెహ్రూ జులాజికల్ పార్క్ వచ్చామండి అంటే ఫుల్ అంటే ఫుల్ ఆ మా ఇక్కడ కూడా ఉన్నాయి కాని పార్క్స్ గాని అంతా అంత పెద్దగా ఏం లేదు మామూలుగా ఉన్నాయి బట్ నెహ్రూ జువలజికల్ కల్ పార్క్ లో వచ్చి అనిమల్స్ గాని ఆ బర్డ్స్ కానీ పక్కన ఏదో మ్యూజియం కూడా ఉంది కదా
ఆ మ్యూజియం ఉంటది
అవునా ఆ అయితే ఇవి కూడా ఆ అంటే మ ఏదో టైగర్ ఏవో కొత్త కొత్తగా ఏవో వచ్చాయట కదండి
ఆ అనిమల్స్ మనకి ఇప్పుడు పార్కులు ఏవైతే అనిమల్స్ లేవో అవి మనకి తెస్ సార్ ఎందుకు అం టే స్కూల్ వాళ్ళు ఉంటారు కదా అం డి ఎల్లాడానికి కొంచెం పిల్లలకి మ ఆ నెక్స్ట్ జనరేషన్ చిల్డ్రన్స్ కూడా చూయిించడానికి మన నుంచే ఏమంటారు స్టాప్ కాకుండా వాళ్ళకి తెలియడానికి చాలా అనిమల్స్ ఉంటాయి, ఆ వెరైటీ ఆఫ్ స్నేక్స్ కూడా ఉంటాయి అక్కడ
ఇంకా గోల్కొండ ఫోర్ట్
ఆ గోల్కొండ ఫోర్టూ
ఆ ఇంకేమున్నాయండి అక్కడ ఇంకా చూడవలసిన ప్లేసెస్
చూడాల్సినవి చ గోల్కొండ ఫోటో ఒకటి ఉంది, వాళ్ళ ఎక్కడ ఏమన్ జగన్నాథ్ టెంపుల్
ఓహో పూరి జగన్నాథ్ టెంపుల్ అని చెప్పేసి ఓకే ఓకే నేనూ చూసిన చూసినా అంటే జస్ట్ నేనూ ఆ సోషల్ మీడియాలో చూసిన గని కే ఓకే ఓ కే బాగుంటది కద్
ఆ బాగుంటదండి ఇ మ మా సైడ్ అమ్మపల్లి టెంప్ పుల్ ఉంటది
మ్
అది బాగుంటది అమ్మ ప్ పల్లి కాళీ మాత టెంపల్ టెం పుల్స్ చాలానే ఉన్నాయండి చూడ్డానికి
అవునా ఇంక పెద్దమ్మ గుడి కూడా చాలా
ఆ జూబ్లీ హిల్స్ పెద్దమ్మతల్ల అవునండి ఇక్కడ చె చాదారు ఘాట్ ది చంద్రాయన గుట్ట దగ్గర కాళీమాత టెంపుల్ కూడా చాల బాగుంటది.
అవునా ఇంకా ఇ బల్కంపేట్ ఎల్లమ్మ దేవుడు అనేసి.
ఆ చాలున్నాయి టెంపుల్స్. నెంబర్ ఆఫ్
మహాంకాళి టెంపుల్ అని చెప్పేసి ఓ ఆషాఢ మాసంలో.
ఆ అ బోనాలు హమ్ అవునా ఇక్కడ గోల్కొండ దగ్గర కూడా తిస్తరు బోనాలు.
అవునా అక్కడ ఫస్ట్ ఏదొ ఫస్ట్ బోనం ఒచ్చి అక్కడే. గోల్కొండా అక్కడ ఏ ఏ దేవుడు అండి అక్కడ ఉన్నార్.
మై సమ్మనే ఏమ అనుకుంటా.
గండిపేట మైస్
ఆ ఆ
ఆహా అంటె అక్కడ ఆషాడం ఇక్కడ మా ఊర్ ల అయితే మాత్రం శ్రవణ మాస్ అ పోచమ్మ దేవుని అట్లా బోనాలు.
ఆ అక్కడ ఆషాఢంలో చేస్తారు.
ఆషాడలా చేస్తం. తర అదే ఫస్ట్ బోనం వచ్చి ఆ అదేంటి గోల్కొండ ఆ అదే అదే గోల్కొండ దగ్గర ఉన్న ఎల్లమ్మ దేవుడో ఏదో దేవుడికి ఫస్ట్ బోనం ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఈ సికింద్రాబాద్.
సికింద్రాబాద్ మహంకాలీ టెంపుల్.
ఆ అని మేము చూసినమండి అప్పుడే ఎప్పుడో చూసీనము ఇప్పుడు మస్తు డెవలప్మెంట్ చేసిల్లు అనుకుంటా.
అవునవునండి చాలా ఇక్కడ ఫస్ట్ ఏదైనా సరే ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర అయిన తర్వాతనే వేరే సైడ్ ఇంకా బోనాలు. అట్లా
ఇక్కడ కోటిలో కూడా మంచి షాపింగ్ అవన్నీ చేసుకోవచ్చు. కదండి ఏమో మస్తు చాలా
చాలా కోటి మదీన కోటి సేమ్ అండి ఇంకా మనకి చీప్ అండ్ కాస్ట్ ఇంకా చెప్పాలంటే,
ఉమ్ అంటే మా పక్కింటి వాళ్ళు. ఒకసారి కోటి కి వెళ్లితే అక్కడ ఏదో వాళ్ళ పిల్లలకి ఏమో డ్రె అసలు ఆమె చీరలు అట్ల బాగా తెచ్చుకున్నారండి అది ఆమె చె హా చెప్పిందనమాట ఇట్ల కోటి దగ్గర ఇట్ల బాగు ఉన్ టై యిస్ స్కూల్ బ్యాగ్స్ గానీ నీ ఆ షూస్ గానీ చెప్ పూలుగానీ ఇప్ పిల్లలకు ఎమన్ నా స్టేషనరీ కూడా బాగు
ఆ స్టేషనరీ ఎక్కువ ఇంగ అందులో కోర్టులో స్టేషనరీ నెక్స్ట్ డ్రెస్సింగ్
డ్రెస్సింగ్ ఇంక మంచి ఇగ లేటెస్ట్ గా అన్ని అవ్
ఆ ఏది ట్రెండింగ్ లో ఉందో అది పక్ క్క ఇంగ కోటిలా కోటి మదినాల డ్రెస్ సెన్స్ అయితే నెంబర్ వన్ ఇంగ ఫస్ట్ ఉంటది అక్కడ
మ్మ్ హ్హ్ ఇంక సమ్మర్ గుడా దగ్గరకు వస్ తంది గదా ఇంకేమో ఓషియన్ పార్
అ ఇగ ఓషియన్ పార్క్ ఉ ఇక్కడ వండర్లా ఉంది మా సైడు వండర్ లా ఉంది ఆ
అవునా అయితే ఒక్కసారి రావాలె ఎందుకంటే హ్ మేము అప్పుడెప్పుడో టెన్త్ క్లాస్ లున్నపుడు ఓషియన్ పార్
ఓకే ఇక్కడ వండర్లా గుడా బాగుంటది
మ్ వండర్లా గుడా బాగుంటది ఆగ్ తే ఓసారి రావాలె హైదరాబాద్ నక్లెస్ రోడ్
ఆ ఆ నెక్లెస్ రోడు, దుర్గం చెరువులు, లూమ్డి పార్క్ ఆ ట్యాంగ్ బండ్
ఇంకా ఆ లో ఏదో ఫ్రూట్ తోటి ఒకటి ఇట్ల హట్ లాగా ఉంటది ఆ ఇంక్ ఇంక పైన గేమ్స్ ఇంక ఏదో డిఫరెంట్ డిఫరెంట్ మ్మ్ హ్హ్ ఇంక ఇది గుడా బాగుంటదండి శిల్పారామ్ మమ్ గాని రామోజీ ఫిలిమ్ సి
రామా అవును బాగుంటయి అండి
వెళ్ళారా
ఆ వెళ్ళాం ఇక్కడ రామోజీ ఫిలిమ్ సిటీ నుం చి కొంచం దూరంలో ఎళ్తే మనకి ప్లానిటోరియం అని వస్తది అంటే మన ప్లానెట్స్ ఉ టయి కదా నైన్ ప్లానెట్స్ ఇప్పుడయితే ఫ్లూటో అం త లేదు అదీ ఈ ప్లానెట్స్ గురించి మన కి వాళ్ళు డి టెల్గా ఎక్స్ప్లనేషన్ ఇస్తారు. డీటెయిల్గా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్ స్తరు
అవునా అయితే ఒక్కసారి రావాలె ఒకసారి వచ్చి అట్లా మొత్తం ఈ ట్రిప్ అంతా హైదరాబాద్లున్న ప్లేసెస్ సూ ఇంకా ఐమాక్స్ కూడా థియేటర్ కూడా ఉంటది.
ఆ అవునవును ఐమాక్స్, థియేటర్
మ్ ఇంకా ఇం కొంచం ఆ పంజాగుట్ ఆ పంజాగుట్ట దగ్గర సాయిబాబా టెంపుల్
ఆ సాయిబాబా టెంపుల్ ఇక్కడ చాలా ఉన్నయి ఇంకా
అవునా అసలు చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి అనుకుంటా హైదరాబాద్ లో ఇంకా ఇన్ మొన్న గుడా అది ఇంకా ఈ దేవుడ్ది కూడా కన్స్ట్రక్షన్ చేసిన్లు కదా స్వర్ణగిరి కూడా అంటే మీకు దగ్గరేనా
ఆ స్వర్నగిరా దగ్ దగ్గర్నే యాదగిరి గుట్ట తర్వాతకి స్వర్ణగిరి కదా కొంచం డిస్టెన్స్లో ఆ అక్కడ స్వర్ణగిరి దగ్గర్నే అండి ఇక్కడ మా దగ్గర ఇ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ట్యాన్ ఉంది అక్కడ వన్ ఎయిటీన్ టెంపుల్స్ ఉంటయి. అది కూడా చాలా బాగుంటయి ఇక్కడ ము చింతాల్ దగ్గర
అవునా అంటే ఇప్పుడూ ఆ ఇం ఇంకేమున్నాయండి చూడ్డానికి ఏమన్నా డిఫ్రెంట్గా
డిఫరెంట్ అంటే ఇక్కడ ముచ్చంల్లా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరా అన్ని టెంపుల్స్ వన్ ఎయిటీన్ టెంపుల్స్ అన్ని ఇక్కడుంటయండి. ముచ్చింతల్ల మనం ఒక డే చాలింగ టెంపుల్స్ అన్ని మంచిగా గోల్ చూడ్డన్
బన్చేయ్ బన్జెయి వన్ ఎయిటీన్ అంటే వన్ ఎయిటీన్ ఉన్ అంటే అన్ని దేవుళ్ళ
ఆ అన్ని దేవుళ్ళలు టెంపుల్స్ అన్ని సపరేట్ సాపరైట్ ఉంటాయి
అవునా అంటే ఎన్ని అవర్స్ పడుతదండి స్పెండ్ చేయడానికి
మన ఇష్టం అండి ఇంకా, అక్కడ టికెట్ టూ హండ్రెడ్ ఏమౌంటది, మనం ఉండొచ్చు ఇంకా అక్కడే, మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకి
ఆహా అయితే మంచిగా మంచిగా స్పెండ్ చేయోచ్చు ఇంకా మనము అక్కడే ఏమన్నా రూమ్స్ స్టే చేయడానికి అట్లా ఫెసిలిటీ ఏమన్నా ఉం
ఆహా రూమ్స్ ఏం లేవండి అక్కడ ఇంక మార్నింగ్ వెళ్ళి నైట్ వరకి స్పెండ్ చేసి ఆగొచ్చు అన్ని టెంపుల్ బాగుంటది వివ్ అయితే బాగుంటది, టెంపుల్స్ కూడా వన్ ఎయిటీన్ టెంపుల్స్ కదా లేవు అట్లా ఒకే ప్లేస్ లా వన్ అయి
అవునా అండి సరే అండి ఇంకా ఉంటా మరి
బాయ్